అహ హ
వీళ్ళు మొన్న మాట్లాడ ఏం మాట్లాడతారా ఏం మాట్లాడాలంటే ఏదన్
ఆ మా సాయి కూడా అదే అంటాడు గి అన్ని మాట్లాడుకుంట్ రా హే హే
మరి ఏమున్నా మనకు బయట కూర్చున్న గవె ముచ్చట్లు ముచ్చట్లు కదా ఏ ఇండ్ల కూడా అదే మరి
గివన్ని మాట్లాడచ్చ అవన్నీ అసలు మాట్లాడొచ్చ అంటా అని మా సాయి.
అవునా ఏదైనా మాట్లాడచ్చట
ఉ అదే మ
అంతే అది కంటెంట్ ఇట్లా స్కిల్స్ కొందరు తెలియద్ కదా అట్లా మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ పెరగడానికి అంతే ఏదో ఒ
అని స్కాం బలగి ఇత్తరు కదా అక్క
అవునవును అదే చాలా మందికి తెలివాలే ఇట్లు ఇట్లా మాట్లాడుకుంటే ఏదో ఒక రకంగా ఒక్ ఒక ఉపాధి అట్లా, కొంతమంది కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్. తు ఆ దారానో ఇత్త అను మరి చాలా మంది అత్తనటు ఆగా ఆల్లు ఎవరు అల్లే ఆయన పేరు ఏమ్ పేరు అన కనకమ్మల మనవుని పేరు. వెంకీ హలో వినపడుతుందా శ్రావణి అవునా హలో వినపడుతా తెలేదుగా వినపడుతా లేదు నాకు